హలో హలో నాకొచ్చి సాయట్లేదే
విన్పిస్తుంధి
ఆ ఇప్పుడు వినిపిస్తుంది హెల్లో
ఆ చెప్పురా
ఇప్పుడూ నిన్ కొన్ని సజీషన్స్ అడుగుతా నేన్ టార్చర్ చేయడానికి ఎంజేయొచ్చు
ఆ ఏంటి
నేన్ టార్చర్ జేయాలండి ఏం జేయాలి
ఇదే వడ్డీ ఇదే బట్టుకొని టార్చర్ చేయాలి
హు
ఇదే పట్టుకో ఇదే ఏమంటారు లైక్ నీతో మాట్లాడలేదు కదా
ఓకే చెప్తా నాతో పెట్టుకుంటే ఎట్లుండదో అ మాట నేను చూపిస్తా అనవసరంగా పాయసం ఇచ్చినం అనవసరంగా పాయసం ఇచ్చినా నేం తినుకుండా ఇచ్చినాం ఆ పిల్ల ఎప్పుడైనా ఇచ్చిందా
ఉమ్
ఇచిందా లేధా లేదు కానీ అం సోని
లేదే
కనాడ నాకు ఎప్పుడైనా చెప్పినడా లేదు నేను గంట వెయిట్ చేస్తా ఫార్టీ ఫైవ్ మినిట్స్ చేస్తా వన్ అండ్ హాఫ్ అవర్ కూడా చేస్తాం నాకు చెప్పాడా ఆమె అంతకత పెద్ద ఇరవై నిమిషాలు వెయిట్ చేసినందుకు ఐ యామ్ సో సారీ తను పాతయాల ఇద్దని కలి పాతయాల
అయిపోయా ఈ రోజ అయిపోయా సరే
ముచ్చంగా ఈరోజు అతగాడు కలవాడంట రేపుొస్తాడంట పని ఉందంట ఈరోజు
హ ఎందుకంటా
తెలియదు రేపయితే ఇంకా మంచిది మొన్నాడు హాలిడేగా
హ్మ్మ్ కానీ అంతవరకు దాచుకుంటావా
ఎగ్జాక్ట్లీ నా కింద తొక్కలు అని ఉంది
ఉమ్
బ సంద
లే ఏం చేస్తాం
ఇవైపోనాక చేస్తా మీతో మాట్లాడేసి మళ్ళీ చేస్త ఇప్పుడు ఇక్కడ నేను నీకు ఒకపోడ్ అ నా గోతి చూపించా చూడు పైన కడ అడ పాతేయాల అనుకుంటుా
ఓకే ప్రొసీడ్
నా కోపమస్తుంది
కోపమస్తుంది పెళ్లి అయితుంది అన్ని అయితున్న నాయీ
హలో
ఆ
నన్ను చనా లైట్ తీసుకు నన్ను చానా లైట్ ఇది ఏముందిలే పిచ్చిది ఏం చెప్పిన నమ్ముతుది అని అనుకున్నాడు కదా చెప్తా కా పాపమానీ నేన్ కూడా ఒదిల్ లిస్తుంటే ఎక్కువ చేస్తున్నాడు కట్ నుంచి టార్చర్ కి మీనింగ్ నేను చూపిస్తా మీనింగ్ స్పెల్లింగ్ చూపిస్తా అన్నిీ చూపిస్తాం నేను బ్లాక్ చేద్దాం అనుకుంటాను చేసేస్తా అన్నిట్లో నేను కూడా బ్లాక్ చేస్తా నన్ను అడుగుతాడా లేదా చూస్తా హలో
ఆ
మా కుకు మజన్నా
ఇంకా కింద ఇంకా మనం చదవలేదు ఇంకా ఉంది
ఎన్ని హెలో హెలో హలో ఉన్నావా